హలో
హలో
ఆ ఏం చేస్తున్నావ్
ఏ లేదు ఇప్పుడే పాపకు తినిపించినా పడుకోలేదు తున్నా
అవున తొందరగా పడికుంటలు
ఆ చిన్నది కదా పడుకుంటది తొందరగాని
హ
మేమి ఇప్పుడు వాడుకోం లేట్ గా పిల్లలు వడుకుంటరు నువ్వేం చేస్తున్నావరా
ఏం లేదు ఖాలి హాస్టల్లో
ఆహా
ఏం కర్రీ చేసినవ్ అక్క తిన్లే ఇంకా తినాలి వ నువు
ఆ లేదు ఇంకా పిల్లలది అయిన తర్వాత నాది
ఆవును
అన్నా
ఇక్కడన్న పక్క అమ్మ వాళ్ళ ఇంటికన్నా మీ ఇంటి దగ్గరనా
ఆ నేనా మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నా
క్యాలిఫ్లవర్ ఇవాల కర్రీ
ఆహా
ఇంకేం చేస్తవ్
ఆ ఆ
కర్రీ చేసిన అంటన్న
కర్రీనా మార్నింగ్ ఆలో చేశిన అదే ఉ
ఉ అవున కొద్ద ఉంద డైలీ ఏం చేస్తాన్నావు ఆ అక్క
ఏ లేదు మడి
ఇందాక జూమ్ మీటింగ్ అన్నావ్ జూమ్ మీటింగ్ ఎలక్క
అదా టీచింగ్ చేద్దామని స్కూల్లో రెజన్ ఇచ్చచ్చ ఎలా
ఇంటిది అక్క అర్ధం కాల
టీచింగ్ చేద్దామని స్కూల్లో రెజీమ్ ఇచ్చొచ్చిన
ఆ
ఇస్తే దానికి ఆన్లైన్లో సెలక్షన్ ఉంది
అవునా ఆహా హ
అయితే ఇంటర్వ్యూ అయ్యేదు ఉంది నైన్ కి వాళ్ళు లేట్ గా జాయిన్ చేసుకున్నారు టెన్ అయింది
ఉ
అందుకే ఫోన్ లిఫ్ చేయలేదు
చిన్న పాపకి ఎన్ని ఇయర్స్ అక్క స్కూల్లో కూర్చు ట మరి
ఆ ఆమె ప్లే స్కూల్ ఉంది టూ కంప్లీట్ అయి త్రీ వడతయ్
పత్ర అమ్మ అవునా
ఉహు
నాది డిగ్రీ కంప్లీట్డ్ ఎంసిఏ ఇప్పుడు నేను
ఆహా మ
ఉ
ఇంకా స్టడీ ఎట్లుంది
మాంది ఏం చదివినా ఏం వచ్చేటట్టు లేదు మళ్ళీ టీచింగే అనిపిత్తాన్ నాకు గూడ కాలేజ్లే చెప్పవచ్చు కాకపోతే ఎంసిఏ చేతే మా వాళ్ళకే చెప్పవచ్చు ఎంసిఏ వాళ్ళకే కాలేజ్ లో చెప్తే కొంచెం మా ఊరు దగ్గర ఫుల్ స్కూల్స్ ఉంటాయి తఊరు దగ్గర ఆడికి పోయ్ చెప్పే బెటర్ అనిపిత్తాం టెన్ థౌసండ్ ఇత్తరు
అంతేదా ఆహా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ఇస్
ఆ బీడి ఉన్నా కూడా కొంచెం ఎక్కిత్తరు కావచ్చు
ఆ బీడి ఉంటే కూడా ఇస్తరు బీడ కూడా రాసిన గానీ పిల్లలతోని ఎక్కడ వచ్చినా వేస్ట్ ఆ హలో
మాక్కడ
ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నావా
రాయాలకి అదే కోచింగ్ పోదామని అనుకుంటాన ఎస్సై కాన్స్టేబుల్ కి ఎంసిఏ ఇదే ఫస్ట్ ఇయర్ ఒక సెమ్ అయిపోయింది అంతే
ఆహా
జాబ్ చేయడమే బెస్ట్ అనిపిత్తాంది సా ఆ ఒకటే సెమ్ అయిపోయింది
కంటే టీచింగ్ ఫీల్డ్ బెటర్ ఏమో బిఈడికి
అవును వేర ఎంసిఏల మ
ఆ కాంపిటేటివ్ అవి చేసుడు అంటే ఘోరంగా తప్పు
కాని మా డాడీకి పోలీస్ అంటే ఫుల్ ఇష్టం కోచింగ్ పోవడం ఇంగ ఇది ఒక్కసారి ట్రై చెప్ ఇంగ పెళ్లి అయితే అయితే ఎవ్వరు కోచింగ్ లిప్ ఇయ్యరు కద నైలా చాన్
ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ వెళ్ళొచ్చు కానీ తర్వాత ఆక్టివిటీస్ అవి ఇవి కష్టం
హ
నేను రాసిన డిగ్రీలు ఉన్నప్పుడు క్వాలిఫై అయిన గాని మా ఇంట్లో పంపలేదు మా
పంపలేదా
పంపలేదు
మా డాడ్ అయితే ఫుల్ బిచ్చాక్క కాన్స్టేబుల్ పోలీస్ అంటే ఎస్సై
ప్రిపేర్ అయితా అంటే ఈవెంట్స్ లేదు ఏం లేదు అమ్మాయికి ఎందుకు అని అన్నారు
ఆ డాడీ మొన్న పోలీస్ స్టేషన్ ఉ ఉ మా డాడీ మొన్న పోలీస్ స్టేషన్ పోయిండు అట అదో పనుండి అక్కడ ఎస్ఐ ఎస్ఐ లేడీ ఎస్ఐ ఉందాటా ఆమెకు ఫుల్ రెస్పెక్ట్ ఇస్తాలరా నువ్వు ఎస్సై కావాలని బా ఆమెను చూస్తనే భయపడుతు వాళ్ళ ఎంత రెస్పెక్ట్ అని ఘోరంగా చెప్తాండి ఆమె గురించే చెప్ తాండూ ఇగా
హ
ఇప్ప నుంచో కోచింగ్ పొమ్మట్ నేనే వేస్ట్ ఎంసీఏ కాని వచ్చినా కాలేజ్ ఫీజు
ఆ ఇప్పుడు పడుతున్నాయి కదా
ఇప్పుడు వాడతాయి మంచింగా ఇప్పుడు పడితే ఫైవ్ ఇయర్స్ పడతాయో మళ్ళా
ఆ ఫీవ్ వా ఏందో బాగా టైమ్ పడుతుది
ఆ వాళ్ళు ఖాళీలు ఉన్నాయి అంటారు కానీ వాడు వయ్యట్లేడు ఎప్పుడెత్తడో ఏమో
అంతే అవును ఇకా మీ అత్త బావుందా
మా ఇంటికి వచ్చింది మా అక్కకు కూడా టూ ఇయర్స్ అయిపోయినాయి మా అక్క పాపకు టీచింగ్ కు పోవే అంటే అమ్మో ఈమె నన్ను వదిలిపెడుతదా ఉంటదీ మా అక్క పాప ప్లేస్కూల్ లో వేసి పో అని చెప్పిన నేను ఫుల్ చెప్తానుగా అసలు పోవట్లేదు ఇంట్లో ఆయనకు కూడా అట్ల ఇష్టం ఉండదు అయన కీ పొలం పని చెయాలే
అహో ఇంకా బాబు వెళ్తాడ ఆ స్కూల్ కి
ఆ వెళ్తాడు ఇగ మస్ అల్లరి ఎత్తాడు అంట అమ్మో తట్టుకోలేం ఇటోడు పాపనే క్లాస్ అక్క ఇప్పుడు
యూకేజీ
పెద్ద పాప హలో
హలో
ఆ పెద్ద పాప ఏ క్లాస్ అక్క
యూకేదీరా
పజదా
సేమ్ మీ అక్క పిల్లలు నా పిల్లలు సేమ్ ఏజ్
నేనీ గురించి నీ గురించే చెప్పినా అక్కకు ఫోన్ చేసి
ఆ ఏదో ఒకటి మనది మనం చేసుకోవాలని టీచింగ్ చేద్దాం అనుకుంటాన్న ఈమను ప్లే స్కూల్ ఆమె ఆ వన్ వన్ కిలోమీటర్ ఉంటది స్కూల్
అవున నజంగ
ఆ స్కూల్ బస్ ఉంటది దేరు
అ ఆ అక్క
ఇంకది ఇంద చేయలేదా
చేయలేదక్క
ఇంకా విజిలు ఏసేస్తాను
నువ్వు ఇప్పుడే పెళ్ళ అయింది వాళ్ళ అయిపోయినంక పోతా ఉ
ప్రైవేట్ హాస్టలే కదా
ప్రైవేట్ అక్కా ఉ
ఉన్నరా మీ క్లాస్మేట్స్ ఎవరైనా మీకు
వాళ్ళ అందరు వోయిళ్ళు రూమ్ వాళ్ళు కూడా పోయిళ్ళు ఇంటికి నేను ఒక్కదాన్నే అయిపోయినా రూమ్లా హ
కూరంగా వేడున్నా అసలు ఇప్పు ఉంటాన్న
ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ కొంచెం కూల్ వస్తాంది వర్షం పడ్డ మీ దగ్గర మా ఊర్లో పడ్డదంట
ఆ మొన్న పడ్డది టు డేస్
ఇవాళ వచ్చిందంట వర్షం
ఈరోజు కొద్దిగ వెదర్ చల్లగ ఉంది కొంచం అయినము హాస్టల్స్ లో కూలర్ ఉండదు ఏ ఉండదు అమ్మో ఘోరంగా ఉంటది
ఇన్నిన్ని రోజులు అయితే ఇప్పుడు కొంచెం
టార్చర్ మళ్ళీ సెమిస్టర్ సిస్టం పెట్టి లాభం
ఆ
ఒకసే మేము అప్పుడు ఒకసే సమ్మర్లా ఉన్నాం
ఊ
ఆ
అ
బయటికి ఎప్పుడు వెళ్తావ్ మరి
వెళ్లాల అబ్బా సూడ బుద్ధి అయితాంది
ఉ
పోవాలి
ఆ
ఉ
ఇంకా కాలేజ్ నడుస్తుందా డైలీ
నడుస్తుంది కాని పోట్లేను ఇంగ అప్పుడప్పుడే పోతాను ఇంగ చదువుకుండాను అని ఆ చల్లదే అండి ఊమ్ పెద్ద పాప తిన్నదా మరి అన్నం
ఓకే ర మరి
ఆ ఓకే అత్త
ఓకే
ఊమ్ ఉ